హాయ్
హాయ్
ఎం చేస్తున్నావ్
ఏం లేదు నువ్వేం చేస్తున్నావు
ఏం లే ఖాళీగానే టీవీ చూస్తున్నా
ఉ హు
ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నా అయితే అది వస్తానే లేదు వీడియో సాంగ్ డౌన్లోడ్ చేస్తున్నా
అలా ఎట్లాంటి వీడియో
నేను మొన్న కొన్ని పిక్స్ దిగినా చూడు రీసెంట్ గా
హా
దాని మీద ఫేస్ హైడింగ్ది తీద్దాం అనుకుంటుంటే
ఓకే ఓకే
అ
చదువుకోవడం
ఇవ్వాళ చదవ రేపు చదువుత ఇవాళ అయితే అసలు మూడే లేదు
నాకు కూడా సేమ్
ఇందాక ఒక ఫ్రెండ్ కాల్ చేసింది తను అన్నది ఇన్స్టాగ్రామ్ లో బడ్జెట్ అది థర్టీ సిరీస్ ఉంటాయి కదా ఫోటోగ్రఫీది థర్టీ డేస్ సిరీస్ అయితే త ద వందంట అయితే ఆ రిఫరెన్స్ గా ఉంటావా అని అడిగింది నిను కూడా ఓకె ఫొటోస్ బాగానే ఇస్తారు కాబట్టి ఓకే చెప్తాం అనుకుంటు అన్నా కాకపోతే ఫేస్ రివీలింగ్ పిక్స్ అయితే పబ్లిక్ లో పోస్ట్ చేస్తారు ఎట్లుండో తెలిదు
ఆ
ఫేస్ హైడింగ్ది తీస్తుదమోడుగుతా తీస్తామంటే ఉంటానన చెప్తాం అనుకుంటున్నా
అంటే వాళ్ళు వచ్చి నిన్ను తీస్తారా ఫొటోస్
అవును
అట్లా ఇన్స్టపేజెస్ అంట అంటే విత్ ఫేసే ఉంటంది కదా ఫేస్ రివిలింగ్ ద ఆఫ్ కోర్స్
నేను నీక ఒకటి షేర్ చేస్తా అది ఉంది అంటే ఇప్పుడు వితౌట్ ఫేస్ కి కూడా ఉంది నేను ఒక సారి చూపిస్తా నీకు క్లారిటీ వస్తుంది
ఆ పంపు చూస్తా
ఓకే ఇంకా నువేమి చెస్టున్నవ్
ఏం లేదు ఖాళీ పడుకుందాం అనుకున్నా
అవునా
అన్ని ఇద్దరు ఆట్లు కాని రైల్స్ వస్తూ ఉండే
రీల్స్ లో ఎట్లాంటి రీల్స్ చస్తాము ఫుడ్ బ్లాగ్సా
నాకు కొంచెం ఫన్నీ రీల్స్ వస్తాయి ఫ్రెండ్స్ టైపో అట్లా
అవునా
హా
ఇంకా ఎడిటింగ్ చేస్తావాను మం
ఎడిటింగ్ అంటే జస్ట్ బేసిక్ లాగా చేస్తా అంతే అంత పర్ఫెక్ట్గా ఏం రాదు
ఓ ఎమ్ తిన్నవ్ ఇంకా డిన్నర్ గాలే అనుకుంటాం
అయిపో ఎంత అప్పుడే
అవు అవునా ఇవాళది ఘోరంగా ఎందు ఉండ ఎగ్జామ్ రస్ వచ్చాక అయితే తల విరుగుతుంది
ఇవాళ నాకు మా స్టాప్ నుంచి ఇంటికి నడిచి వచ్చేసరికి చక్కర వచ్చినట్టు అయింది మొత్తం కళ్ళ ముందు అంతా బ్లాక్ అయిపోయింది ఏం కనిపయకుండా
నిజంగా నన్ను కూడా బస్ డ్రైవర్ అంకుల్ అక్కడ చౌ రస్తా మూంద బ ఎఎస్ ఆఫస్ తగ రస్త
బాము
అయిన చెప్పినా కూడా అట్లనే వదిలేస్తాండు
వాళ్ళు వాళ్ళది వాళ్ళ సైడ్ మాత్రమే ఆలోచిస్తున్నారు
నేను సార్ కి కంప్లైంట్ చేస్తే సార్ కూడా ఆ చూస్తాం చూస్తాం అని అంటున్నాడు నాకైతే అక్కడ నుంచి నిజంగా ఎక్కడ పడిపోతాను అన్న ఫీలింగ్ వచ్చింది
మడుచుకుంటూ వస్తుంటే అయితే మా ఫాదర్ అన్నారు ఇంకా అట్లయితే బస్ ఫీజు కట్టేందుకు, నాకు కాల్ చేసిన, నేనే వస్తుండే కదా! అదేదో మనం ఇంటికాంచే నడుచుకున్ మీ కాలేజ్ నుంచి రావచ్చు కదా! ఇంకొంచెం దూరం వస్తే బస్సే వస్తదని ఇల్లె వస్త అనుకుంటాన్న.
అవును మరి ఆది కూడ నిజమే. ఇటు సైడ్ ఇంత నడిచే బదులు, అటు సైడ్ అంత, అంత డిస్టెన్స్ నడిచ్ ఇంకొంచెం ఎక్కువ నడిస్తే సరిపోతది.
అవును
అ
చాలా ఇబ్బంది అయితుంది. ఇవాళ మా బెంచెస్ కూడ ఎంత అ బూజుండేనో, మాకు బెంచెస్ కూడ క్లీన్ చేయలే.
వామ్మో
ఆ ఆ ఆయమ్మని పిలిపిచ్చి, క్లీన్ చేపిచ్చిండు కాని, అయినా కూడ డస్ట్ అట్లనే ఉండే. నే నేను ఆయమ్మకి చెప్పిన. అంటీ క్లీన్ చేయండి. క్లీన్ చేయండి. అంటే కూడ ఆవు నేను చేస్తా. నేను తర్వాత చేస్తా. అనుకుంటా అన్నది భూజు మొత్తం అట్లనే ఉండే. ఆడనే కూర్చు ఉన్న ఇగ. ఆ దోమలయితే ఘోరంగా వచ్చి కుట్టినాయి అక్కడ.
మ్ హు
లాస్ట్ బెంచ్ లో సీటోచ్చింది.
అవునా ఎట్ల రాసినవ్ ఎగ్జామ్ ఇవాళ?
ఎగ్జామ్ అయితే, చాలా బాగ రాసిన. ఈజీగానే అయిపోయింది.
మ్ హు ఎంతసేప్ రాసినావ్ నువ్వు?
ఆ వన్ అండ్ హాఫ్ అవర్ లో అయిపోయింది. వన్ అవర్ హాఫ్ అట్లయితే నీది
నాది ఒక టూ అవర్స్ పట్టింది. నేను ఫస్ట్ వన్ అవర్ కొంచ చం టైం పాస్ చేస్తూ ఉండే.
ఎందుకు చేసినావ్ టైమ్ పాస్ అసలు?
ఎ ఎక్కువసేపు ఉంటా కదా, ఎట్లా వీళ్ళు తొందర పంపరు లాస్ట్ కొత్త కాలియే. నేన్ చాలా స్లోగా రాస్తూ, అటు ఇటు దిక్కులు చూస్తూ ఉండే.
ఆ
లాస్ట్ కు వస్తే వాళ్ తొందరనే పంపించేసిల్లు. అ
నేను అందుకే ఫస్ట్ కంప్లీట్ చేసేసిన. నేను కంప్లీట్ చేసినంక ట్వంటీ మినిట్స్ అట్లనే కూర్చున్న. నెన్ బయట దిక్కులు చూసుకుంట కూర్చున్న.
ఆహా, నువ్వు లాస్ట్ కి దిక్కులు చూసిన. నేన్ ఫస్ట్ లో దిక్కులు చూసిన.
అవునా
ఈ కాలేజోల్లది, ఒక్కొక్కసారి ఒక్కొక్క మాటలు ఉంటాయి కదా!
అవును.
ఒకసారి అసలు పంపను అంటారు, ఒకసారి ఏమో తొందరనే పంపించేస్తారు.
అవును మేబి అవి ఎట్లుంటాయో అర్థమే కాదు. ఒక్క మాట మీద ఉండనే ఉండరు.
అవున
వీళ్లు, వీళ్ళతోటి కష్టమే అసలు.
మా
ఇంకా ఏం చెద్దాం అనుకుంటున్నావు రేపు ప్లాన్స్ ఏంటి సండే
ప్లాన్స్ ఏం లేవు ఇంట్లో దేవుని చేస్తున్నారు
అవునా ఏం దేవుడు ఆహా కోడిన్ గోస్తారా
హా అవును
ఓహ అంటే రేపు జావద్ సండే
ఆ అవును ఇక అలానే మీరు చేస్తరా అది
లేదు మరి మండే ఎగ్జామ్ కెట్ల ప్రిపేర్ అయితవ్
ఆ రేపు మార్నింగే అయిపోతది అది ఆల్మోస్ట్
ఏమేం సిలబస్ ఇచ్చిన్రు వండే ఎగ్జామ్ రోజు
ఏంటి
సిలబస్ ఏమిచ్చిన్రు
హ్మ్ ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్
అవునా అందులో ఏమన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చిందా
హా ఇచ్చింది ఒక టెన్ క్వశన్స్ దాకా ఇచ్చింది
టెన్ మినిట్స్ ఉంద నాకు తర్వాత ఒకసారి షేర్ చై
ఓకే
ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ ఏనా
హ
ఓకే అయితే చూస్తా
ఓకే తిన్నావ ను
ఆ
తిన్నావా
ఇంకా దిన్లేదు
ఎందుకు ఇంతలేట్
ఆ
ఎందుకు ఇంత లేట్
ఇంగా మా ఇంతకు ముందే వచ్చిన్ తర్వాత ఫైవ్ థర్టీ సిక్స్ కి తిన్నా అందుకే ఇంగా ఆకలి అవ్వట్లేదు
ఓకేఓకే ఇంట్లో వాళ్ళుందరూ ఏం జేస్తున్నారు
ఏమో మమ్మీ ఆట పట్టిస్థాని మా మమ్మీ ఏడుస్తుంది చిన్నపిల్లల ఎ అ అదే ఇందాకా కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత పడుకున్నా అందుకేగప్పుడు మధ్యాహ్నం దిన్లె మధ్యాహ్నం ఇగ ఫై కి లేసిన కింద అయితే అందుకే ఇగ ఆకలి అయితలేదు అయినా రైస్ పెట్టినా ఇప్పుడు అయితే కొంచెం పచ్చడేసుకొని దింట
ఆహా
అవునా ఇంకా ప్చ్ మండే వస్తావా కాలేజ్ కి అవున ఎట్లా ఎగ్జామ్ ఉంది వస్తావ్ గా అవునా ఓకే నాయి గాయి మండే రోజు బాట్నీ ఉంది గదా
అవును బాట్ని నీకు బాట్నీ ఐడియా ఉందా అంటే కొంచెం ప్రిపేర్ అయినట్టు
లేదు
అసలు కొంచం కూడ
వాటిని ఇంక కాలేదు ప్రిపేర్ అవుతారేపు
అవ్వు అవ్వు
సరే ఒకే బాయ్
ఏంటి
బాయ్
బాయ్